కద
ఏం జేస్తన్నావ్
ఏం లేదు కూర్చున్నా తిన్న
ఏం కూర చేసినవ్
చిక్కుడు కాయ కూర
బాగున్నారా
బాగున్నాం బాగున్నారా మీరు ఓ ఇట్లా చేసుకుంటే అయితే కాలు లిఫ్ట్ చేయకపోతే కాలు ఒకటి పోయినట్టు అన్నట్టే
పోయినట్టే మరి
ఆ
యాపూ ఓపెన్ చేసి పెట్టుకోన్నప్ ప్పుడు ఫోన్ జేయాలే
ఫోన్
ఫోన్ చేస్తేనే మనకఫ్ ఫోను అటెండ్ అయితాన్నం మనం బై మిస్టేక్లా మనం ఇప్పుడు మళ్ళీ మన స్క్రీన్ షాట్ మీకు వస్తాం కదా స్క్రీన్ మీదకి వస్తే ఫోన్ వచ్చేది తెల్సు చ్చలేదు
ఇప్పుడు నీకు తెల్వలేదు గదా నేను ఫోన్ చేసి
తెల్వల అందుకే నేను కాల్ ఆట్ నేన్ చేయలే కదా నీది
అరే నేను ఫోన్ చేసిందే నీకు తెల్వలేదు కానీ రింగ్ అయింది ఒక నిమిషం పాటు రింగ్ అయి ది
ఆ ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి పెట్టుకున్నావ్ కాబట్టి నీకు కాల్ వచ్చేది మళ్ళీ నాకు అర్దం అయిపోయింది
ఆ అట్లయితేనే అర్ధంమయితదిఅన్నట్టు
ఆ
ఉ కేం చేస్తారు
బ్యాంకు కి కెళ్ళిండా అన్నా
వెళ్ళిండు లంచ్ కు రాలేదు ఇంకా వస్తాడు కావచ్చు అని చెప్పి ఊపుతానా
ఫోర్ అయితుంది ఇంకా లంచ్ చేయలేదా
ఆ డిపాజిట్లు ఉన్నాయి అట్ట రాలేదు ఇక
అక్కడ తింటాడ మరి
లేదు ఇంటి ఇక్కడికే అత్తాడు
ఆ స్కూల్ లో ఫీజులు బాగున్నాయి ఆల్రెడీ రెండు మూడు స్కూళ్ల వాళ్ళు అడ్మిషన్ చేయమని
గంత చిన్న పిల్లగాన్నే అడ్మిషన్ చేయమంటారు రా
ఆ ఇంత చిన్న పిల్లలు టూ ఇయర్స్ వాళ్ళనే తీసుకుంటారు అంట తీసుకుంటావు ఆర్ మిషన్ చేయండి అని అంటే నేనే ఇప్పుడు అడ్మిషను ఫ్రీ అన్నట్టు ఇప్పుడు ఇద్దా అడ్మిషన్ ఫీజు ఫ్రీ మళ్ళీ జూన్ లో వన్ మంత్ ఫ్రీ అన్నట్టు
ఆహా
అట్లా చేయండి
అయినది ఎప్పుడు డిసెంబర్లానా
బర్త్డే నా
ఆ అయిన బర్డే
జనవరిల జనవరిల
అంటే ఇప్పుడు టూ కంప్లీట్ అయినాయా
టూ కంప్లీట్ అంటే టూ రన్నింగ్ అన్నట్టే ఇంకా ఇయర్స్
మొన్ననే పోయింది కదా
మొన్ననే మరి అందుకే జూన్ అయితేనే సిక్స్ మంత్స్ కంప్లీట్ అయితాయి మళ్ళా జనవరి కును జూన్ కి టూ అండ్ హాఫ్ కంప్లీట్ తై ఈ ఇక దగ్గర దగ్గర త్రీకి వస్తే అప్పటి వరకు మంచిగా మాటలు వస్తాయి కదా
అవును
ఇగ వాష్రూమ్ అది ఇది చెప్తే ఆ అందుకోసమే ఇయ్యాల వద్ద అని ఆలోచిస్తానా
అవునా
ఈయన కంటే చిన్న పిల్లలు కూడా పో తోరు స్కూల్ కు
అంటే పోతారు అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు డ్యూటీ వేసుకునే వాళ్ళు ఉంటే పోతారు కదా
ఆ ఇద్దరు డ్యూటీ చేసుకునే వాళ్ళు ఉంట
యూ మమత ఎక్కడ ఉన్నాది మరి
మమతి ఇంటికానే ఉన్నది ఇంటికాడ ఉన్నదా అక్కడ హైదరాళ్ళనే హైదరాబాదులోనే ఉండొచ్చు
హైదరాబాద్ లో ఉన్న
హ్మ్ ఇద్దరు పిల్లలు కదా బాగా సతాయిస్తారు అని చెప్పింది
అదే అ అప్పుడు పోయినప్పుడు కలిసింన్యూస్ దాని పెళ్లికి పోయినప్పుడు కలిసింది
ఉషన్ పెళ్లికి పోయినవా నువ్వు
పోయినా పోయినా అప్పుడు ఎందుకో అక్కనే ఉన్నా యూ
పెళ్ళికి రాలే కదా అని అంటే పెళ్ళికొ వద్దాం అనుకున్నా ముందు రోజే ఇంటికి వచ్చిన నేను అని నేను చెప్పిన
ఆ
బండి మీద పోతారు వాళ్ళు ఇద్దరు
ఆ
అందరు వచ్చిరా మరి ఏమన్నా ప్లాన్ చేయపోయినావు గెట్ టుగెదర్ అంటే ఎవరు జాబ్లలో వాళ్ళు పడ్డారు ఇప్పుడు ఎవరు వస్తారు అంటాండు
ఏ మరిగ్ అప్పుడు ఎవరు వతారు
నువ్ ప్లాన్ చేసినాక రారా సమ్మ సమ్మర్ వరకు చెయ్యి అని నేను చెప్పిన
ఆ
అంటే సరే చూద్దాం తి అని చెప్పేసిండు
సమ్మర్ వరక్ అం అంటే అయన కూడా ఎవ్వరోచ్చే లాగా ఉన్నారు
ఎవరున్నారు ఇంకా ఒక
పేర్లు చెప్పదు
ఆ ఓకే ఓకే హ్మ్
ఇగ అదే ఇగ ఈ మొన్న పట్నాలు ఎసుకున్నారా
వఎసుకున్నాం అప్పుడు వచ్చిన కదరా
అప్పుడు బస్సు అటు నుండి వచ్చింది నేను కూడా అక్కడనే ఉన్నా ఆ రోజు ఇంటి ముందు అన్ని ఇట్లా గట్టి ఉన్నాయి కదా మీ బాబాయ్ వాళ్ళు ఇంటి ముందు
ఆ అక్కడే ఎసుకున్నా నేను శివరాత్రి రోజు వచ్చినా ఇంటికి
అవు అవునా మేము కూడా వచ్చినం శివరాత్రికి
శివరాత్రి రోజు నైట్ అయింది నైట్ వచ్చినా ఆ రోజు జున్ను మళ్ళీ తెల్లారి మళ్ళీ తెల్లారు కూడా ఇంటి దగ్గరే ఉన్నా నేను
ఆహ అంటే శివరాత్రి రోజూ మేము ఇటచ్చి మళ్ళా తెల్లారే టచ్ చేసినాం
ఎయిటీన్ కి మళ్ళీ మా అత్తమ్మోలా ఇంటికి పోయినా
ఆహ
మా అత్తమ్మకు ఆ మ అత్తమ్మ మోన్న ఉంది ట్వంటీ ఫస్ట్ ఉంటే అమ్మ కొండ వచ్చిరి కెనయి మళ్ళీ తీనం నేనను అక్క
అవున ఓ అమ్మో ఇలాంటి జీర్నీ చేసుడికె పానం పోతది నాదైతే
ఇంకా చెరల పిల్ల అంటే అక్కడే కాని ఇంకా మేమైతే లాంగ్ లోపలికి మస్తు చెర్లపల్లిని నుండి మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్ రావాలె మళ్ళ అట్ నుండి ఒక బస్ ఎ కలె
ఆ
బస్ ఎక్కితే ఇక మా ఇంటి దగ్గర దిగినడు దిగుతాం
దగ్గర్నే ఉంటదా మరి సికింద్రాబాద్ కి ఆ ఒక బస్ ఎక్కన్నా
ఆ సికింద్రాబాద్ కి ఒక ట్వంటీ మినిట్స్ పడుతది ట్రాఫిక్ లేకుంటే ట్రాఫిక్ ఉంటే ఇగ ఒక టెన్ ఫార్టీ మినిట్స్ అట్ల పడ్తుది
ఆ ఏం బస్సు
ట్వంటీ వన్ డబల ఎక్కాలి
పేరు
వెస్ట్ వెంకటాపురం
అవున
హుమ్
ఊహు ఇంకేం చెప్తారు వాళ్ళు మంచిగా ఉన్నదా నీ చెల్లి
ఆహ్ ఏ చెల్లె ఆ ఆ చెల్ల
ఇంటి కాడ చెల్లి
ఆ ఇంటికాడ చెల్లి మంచిది మొన్న వచ్చింది
ఇంటిక చిన్న
ఆ పట్నాలకొచ్చింది, వాళ్ళ ఆయన కూడ వచ్చిండు.
ఆహా, ఇది కలుపుకున్నట్టే కదా, ఇంకేంది?
వాళ్ళ అమ్మోలింటికాడ్నే ఉన్నాదనుకుంటా మొన్న ఈడ్నేవుండే
ఆహ కలుపుకున్నట్టే కదా ఇగ
ఈ అంతే గాని ఇక ఏం కలుపుకుండు
ఏమైంది మంచి అయినా ఉంటారుి కదా ఇక అందరు వాళ్ళు వీళ్ళు కలిసి
వాళ్ళు మంచిగనే ఉంటాళ్లు. కనీ ఇగ వాలత్ తమ్మ తోని.
ఏంటిది? వల్లత్తమ్మ ఏం చెత్తాందట?
ఇంగ లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు కదరా?
ఉంటదా అయి
పిల్లను స్టాటింగ్ ఎంత బాగుంటందో, తర్వాత అంతా అట్లా ఉంటుది తెలుసా? కనీ మాకు రివర్స్ అయింది. పెళ్లైన స్టార్టింగ్ మాకు బాలేదు, ఇప్పుడు బాగుంది. మాకు పెళ్లైన స్టాట్ టింగ్ల ఒచ్చేదాన్ని. పడరాని కష్టాలు పడ్డట్టయింది. ఇంకొక టూ ఇయర్స్ నుండి. కానీ, అట్లా కూడ అనుకోవద్దులేప్ పోయే పుల్లలు పెట్టిద్దును.
ఆ, అంతే ఇగ. ఇప్పుడు ఏమైతాందట? ఉంటాంది కదా? మన్ ఈడ్నే. టాందా? వాళ్ళత్తగారింట్
వాళ్ళత్తగారి ఇంటిక్కాన్నె ఉంటాంది కనీ ఇగ, మొన్న ఆ, అమ్మ వాళ్ళు కట్నాలేసుకుంట. పదివేలు పెట్టి, బట్టలు తీసుకొచ్చిందాట. పది వేలో, ఏడెనిమిది వేలు బట్ ట్టలు తీసుకొస్తే. ఆళ్ళత్తమ్మని అడగలేదట్ క
ఆ
కుంటా నువ్వెట్ల పోయినవు అని, ఆ అబ్బాయి వచ్చిండట, గొడవ అయిందట. అబ్బాయి పోయిండంట.
అబ్బాయినడగలేదట్నా వీల్ ల్లు ఇవే
అంటే అబ్బాయిన్నూ ఇది కలిపి తెచ్చుకున్నరు. కాపోతే, ఇట్లాంటి వాటికి ఇగ అత్తమ్మనడగాలి కదా? అత్తమ్మనడగడం పద్ద్దతి, ఇంకా మన భర్తను అడగకున్నా గానీ.
హ్మ్ భర్త పెట్టకపోతే ఇంకెవ రుపెడతారు
కానీ ఓనుగ అయితే ఏం కాదు పొత్తులా ఫ్యామిలీ కాబట్టి మళ్ళా ఒకటే ఊరు కాబట్టి అట్లా మన అడుగుకరెక్ట్ అది మన పద్ధతి
మరి ఇగ వీళ్ళు బట్టలు పెడదామని అనుకున్నప్పుడు మరి వాల్ల అత్తమ్మ సరే కొన్నామని చెప్ ప్పినా అయిపోవు గద
మేమ్ ఫస్టు చేసినప్పుడు ఎట్లా అయిందనంటే నేను మా మా యారళు వంద తీసుకున్నా నేను వంద తీసుకున్నా ఆ విషయం మా అత్తమ్మకు ఎట్లాగొ మేమే పెట్టుకుంటామని చెప్పలేదు ఆమె ఏ మన్నదిగా మీరు పెడతాలే నేను పె ట్టనన్నది ఇగ అట్ నే కంటిన్యూ అయినాం మేము అంటే మనం ఎవరిది వాళ్ళు వేరు పడ్ డ్డం కదా ఫస్ట్ మొన్న కన్నయ్య పుట్టినప్పుడు వేసుకున్నారు అప్పుడు వాళ్ళు
ఆ ఆ
అమ్మోళ్లు అప్పుడు కూడా పట్నాలేసుకున్నారు ఇప్పుడు పెద్దనాన్ చనిపోయిండని ఇప్పుడు మళ్ళెసుకున్నారు
ఆహా అప్పుడు పట్నాలేసుకుంటే మీది మీరే పెట్టి ఇల్లు
తినంమ్ ఇప్పుడు కూడా మళ్ళీ మాది మేమే ఇక్కుంటా మీకే అట్లాగని మళ్ళా మాదిమేమే పెట్టుకున్నాం గదా
ఆ
కాల్ కట్ చేస్తాన రా టెన్ మినిట్స్ అయి్యంది
సరే